అార
హలో
హలో హలో
హలో
వినిపియ్యట్లేదా
ఆ వినిపిస్తుంది అక్క
ఏం చేస్తున్నారు
హలోక్క
ఏం చేస్తున్నారు విన్పడట్లేదా రాా
హలో
సిగ్నల్ లేదా హలో హలో
అ చ్
విన్పియట్లేదారా
సుంది చెప్పు
ఏం చేస్తున్నారు
ఏం లేదు అక్క మాట్ కొచ్చినా
అవునా అదే మీ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు
అవునా నిక్ సిగ్నల్ లేదు
అవునా వేరే ఫ్రెండ్కి చెస్తావా మరి చూద్దాం
ఆ ఆట్లా కొంచెం ఏం లేకుండే రూమ్లా ఉహు
కొనుకోచ్చుకుంట్ర ఇగ
హుమ్ అవును అందుకే వచ్చినం ఇగ
ఆహా అ మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అందుకే నీక్ కాల్ చేసిన ఇగ లేకపోతే మీ వేరే ఫ్రెండ్ ది ఎవరిదైనా చూడరాదు
చ్
చూద్దాం ఒకవేళ వాళ్ళకు వస్తే వాళ్ళకు వచ్చింది హలో
ఆ అక్క చెప్పు
అదే మీ ఫ్రెండ్ది వైఫై లో ఉన్నట్టుంది ఒక్కొక్కసారి రాట్లేదు
ఆ అదే నేను ట్రై చేస్త
లేకపోతే ఉండని లే కొంచెం ఆయి ఇప్పుడే ఆన్ చేసినం ఇప్పుడే చేసినాం కదా అది కొంచెంసేపటికి ఒక వన్ అవర్ తర్వాత వస్ దేమో ట్రై చేద్దాం వన్ అవర్ తర్వాత అప్పుడు అయితే వన్ అవర్ తర్వాత ట్రై చేస్తే ఒకవేళ వచ్చింది అనుకో కాల్స్ మాట్లాడదాం రాకపోతే మీ వేరే ఫ్ ఫ్రెండ్ ది ఎవరిదైనా మాట్లాడదాం హ్మ్ ఏం కొంటున్నారు మరి
ఏం లేదు కొన్ని తీసుకున్నాం పోవాలీగ ర పోవాలి ఎండ ఫుల్ కొడుతుంది స
ఉహ మాకెళ్ళి కూడా బాగా ఎండగొడుతుంది ఇప్పుడే మబ్బు ఫోన్ చేసింది మమ్మీ మాట్లాడుతుంటే నువ్వు చేసినావు నువ్ ఒకసారి చేసాను చూద్దామని
ఆ చెప్పే లేసి ఉన్నా ఇక లేసి
ఉ నా కొడుకు కూడా లేశిండు ఇగ నీతోనీ ఒక కాల్ మాట్లాడినాక నేను కూడా కోసేపు పడుకొని లేసినాక మళ్ళీ ఒక వెళ్ళ చేస్తా ఏం చే ఎవరు
స
ఆహో
చిన్నార అక్క
అమ్ మీదిన్నార
ఉ చిన్న పతున్నా ఏం క ఎగ్రస్ బ ండ ఇదు
ఉ జీరా రైస్ ను
క పెట్లే ఎగ్రస్ పెట్టిరూ ఎగ్రస్ ఇనాసి
అవునా ఓహో ఏ నను కూడా ఇప్పుడు నాకు కూడా ఫుల్ సరదయింది అసలు ముక్కు తోన్ మాట్లా ఇట్లా అసలు మాట్లాడలేకపోతున్నా ఉ
స
అదే మళ్ళీ మీరు నైట్ అయితే పోతున్నాన్నారు ఎన్ని గంటలకి పోతారు
పోతం సెవెన్ సెవెన్ థర్టీ అట్
ఎన్ని గంట్ల వరకు ఫ్రీ ఉంటరూ మరి
లెవెన్
మీరుెన్ని గంటల వరకు ఫ్రీ ఉంటారు అనుకున్నా
మినిమం ఎన్ని గంటలకు ఉంటా ఆఫ్టర్న ఫ్రీగా ఉంటాం. ఆఫ్టర్నూన్ ఫ్రీ ఉన్
ఒక ఫ ఫోర్ ఓ క్లాక్ వరకు ఫ్రీయే ఉంటారా ఫోర్ నుంచి రెడీ అయితరా ఇగా. ఆహో ఏ డ్రెస్ ఏసుకుంటున్నవ్. హలో హలో హలో
ఆ చెప్ప క ఒక్క నిమిషం
మనీ కొడు తన్నావా
హలో ఆ క వినీపిస్తుదా
ఆ చెప్పర
ఓహహ్ ఏం లేదు ఏదో తీసుకున్నాం వెళుతున్నాం.
ఏడ్రెస్ వేసుకుంటున్నావ్?
ఫస్ట్ మా మమ్మీది ఒక టాప్ తెచ్చుకున్నా నేను
ఆహా
ఆ అది వేసుకుంటా సెకండ్ డే ఆ సెట్ ఏసుకుంటా.
ఆహ
అ అంటే ఊ ఒక డ్రెస్ ఉంది కదా నువ్వు చిన్నప్పుడు
చిన్నప్ప
నువ్వు ఇచ్చింద క డ్రెస్ ఉంది కదాప్ప
ఏది ఇచ్చినా నేను
లాంగ్ డ్రెస్ ఒకటి వర్క్ ది
ఆహా అదే ఆ
ఉ
లాంగ్ డ్రెస్ వర్క్ దా ఆహా అది అవునవును ఆ ఓకే ఓకే అవును గుర్తుంది షు అది కూడా తీసుకోయినావా. అ మూడు మూడు రోజులు వేసుకుంటారు ఇక.
ఆ ఆకాయన్న వేసుకొని బుర్కక వేసుకు టక్కరేదిగా ఏది కట్టుకుని సారి నేనె ఇగ పొ అందరం పి సేన్ అన్నట్టు అందరం
అందర అమ్మాయిలా ఇక ముస్లిం అమ్మాయిలు
అవును
ఉహ వాళ్ళు ఉపవాసలు ఉంటారు.
ఆ కొంతమందే ఉన్నారు.
ఆ స్ మధ్యాహ్నం నే తినోస్తాను ఇగా పోయి
ఆ నేను ఇక తెప్పించుకుంటా నాకు అస్సలు ఓపిక లేదు. స్నానం చేద్దాం అంటే వాటర్ వస్తలేవు వా రాగిపోయినాయి.
అయ్యో ఎందుకు ఆగిపోయిన్నాయి.
ఆయి పోయినాయి కావచ్చు ట్యాంక్ లా ఇంకా ఈ ఎండకాలనికి ఇగా ఉండనే ఉ లో
మరి సాయంత్రం ఈ స్నానాల్ చేసి ఫెస్ట్కెట్ల పోతరు?
వాటర్ ఒత్తే ఫెస్ట్ లేదంటె రూమ్.
ఓ చ్చి మరి ఇగ ఫెస్ట్ ఉండదా ఇగ క్యాన్సల్ అయిద్దా?
ఆ ఉంటది టెక్ ఫెస్ట్ ఉంటది కానీ, ఇగ వాటర్ని బట్టి మేము వాటరొస్తే స్నానం చేసి పోతాం. వస్తే అప్పటి వరకు ఆఫ్టర్నూన్ వరకు వస్తే
ఓహో
మ్మ్
ఓ ఇంకా ఏంచేస్తున్నారు? మీ ఫ్రెండ్స్
ఏం లేద్ అక్క స్ట్రైట్ కొనుకున్నాం నేను మా ఫ్రెండ్ ఇద్దరం తాగుతున్నామ్.
అవునా
అ
ఊనె నా కొడుగ్గుడా ఇగ పడుకొని ఒకటే పాలు తాగుతా ఉన్నాడు ఎప్పుడెప్పుడు లేద్దామా అని. ఇప్పుడే పండుకున్నడు అప్పుడే లేద్దామని చూత్తాండు. ఏమో నీతోను గూడ ఫోన్ మా ట్లానంకా మీ బావ ఫోన్ చేత్తున్నడు ఆయనతోని మాట్లాడ్నన్ కా మి మమ్మీదొ మా అమ్మీతో మాట్లాడ్ నంకా ఏమన్టరు మళ్ళ ఒకసారి మీ ఫ్రెండ్ కు చేసి చూస్తా
ఆ మా ఫ్రెండ్ ఫోన్ కరాబ్ డబ్బా ఫోన్ కావచ్చు అస్సల్ పని చేస్తలేదు అన్ త్త ఊ ఈ ఫ్రెండ్ ఫోనె మ్మ్ ఏం ఫ్రెండో ఏమో అంతా ఫోన్ బాలేకపోతే ఏమ్ ఫ్రెండో ఏమో అని టవె
మ్మ్ అసలు ఎంత చేసినా అది అనుకోని ప్రాబ్లం ఏమో పడ్డది అనుకోనిది సమస్య ఏమో వచ్చింది అని చూపిస్తుంది. అనుకోని తప్పేమో జరిగిందని. నీది కూడా అన్ని అప్లైచేయి ఒకసారి రీఫ్రెష్ చేసుకొని చూడు ఒకవె అది టాస్క్ కంప్లీట్ అయితే ఒక టూ రూపీస్ పడతయి.
సరే అక్క చూస్తా
ఆ టూ రూపీస్ పడితే మళ్ళీ ఇప్పుడు ఈ కాల్ చేసినందుకు ఎయిటీ ఎయిటీ రూపీస్ పడతాయి మంచిగా ఇచ్చినావా మరి బ్లౌజ్ కుట్టే ఆమెకి పైసలు?
ఉ ఇచ్చేసినా ఇగ
మమ్మీ కొట్టిందా?
ఊ కొట్టిందిగ ఆయే పైసల్లలో అటు కొట్టినా త్రీ హండ్రెడ్ ఉన్నయ్. ఇంకా టికెట్ కి రావాలె నాకు ఏమ్ మ మమ్మీనై ఇంగ ఏం అడగా కొట్టిందిగద ఇప్పటికి బానె
ఆ ఏమో మీ ఇప్పుడు చెల్లెని చిన్న చెల్లెని కమ్మం బంపిస్థాదంట
ఎందుకట
ఆ మీ అత్తమ్మకి కట్టడానికి దారం ఇ చ్చిందంట
ఏం దారం ఏం ఏం కట్టడం
ఆ లంబడోళ్ళ దారాలు కట్టడానికి ఈ చిప్ తోలిన్న అంట దారాలు ఉంటాయి చూడు వన్ రూ వన్ రూపీకి వన్ దారాలని జాతరలు తీసుకోవడానికే క ట్టి కడతారు కదా కట్టి ఉంచితే వన్ రుపీకి వన్ నమ్ము త్తరగా
అచ్చా ఇప్పుడు తీసుకొని వస్తదా ఆమెప్పు
ఆ మీ చెల్లె పోయి అడ వెయ్యి తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తది మీ అత్తమ్మ వస్తది కావచ్చు మరి
అవునా ఏమో అక్క ఊ గదాం తుంటదని నేను కొంచెం లేట్పోతా అంటున్నా
మీ అత్తమ్మని అంట మీ అమ్మ మీ అత్తమ్మనిడించి పోతదంట జాత తర్
ఉం
దంట ఆమ అంటుందంటగా నేను ఇడ ఉండను నేను కూడా జాతరకు వస్తా అంటుందంట ఉం చెప్తున్నారు అట్లా మీ మమ్మీ చెప్తుంది
అమ్ను ఉంటే నేను గూడ ఉండ బాయ్ ఎవోడండి పెట్టాలే ఉం నాకు ఒప్పుకోలేదు నాకు అసలు చెతన్ అయితలేద్ నైన్ రెస్ తీసుకొనికే నేన్ ఇంటికి పోతు అ
ఉం మళ్ళా ఆమెకు పని చేసి పెట్టాలి ప్రతి ఒక్కటి ఆమె కు బెడ్ కాడికె కావాలి
ఉం
ఉ అ వీళ్ళయితే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేత్తా ఉన్నారు వీళ్ళకి ఏం రోగాలు పుడుతానయో ఏమో సర్లే మరి
సరే అక్క సరే చేస్తా ఒకసారి ట్రై చేదానికి కూడా బాయ్ బాయ్